ఏమి చెత్తన్నవే
ఇగో మా పాపకు బజ్జీలు కొనుక్కొచ్చిండు వాళ్ళ డాడీ
అవునా
అ పైపదీస్ న గుడా అది కారం ఉందట, కారం ఐతుందమ్మా అంటే, వాటర్ తేచ్చితే తాగుతాం
ఉహు మీ బావ ఏం చేత్తాండు?
ఆయన బడుకోబెట్టినా, ఈమేని డ్యూటీకి ఎక్కించి పోయిండు వాళ్ళ డాడీ
ఉహు ఇంకా ఇంతసేపు మ మా ఫ్రెండ్ ఫోన్ చేసిన అదే మీ మరదల్
ఆ
మాట్లాడిన కాసేపు
ఏమంటాంది?
అది మొన్న మేము, మా కాలేజ్ ఉన్నది జూడు మన ఇంటర్ కాలేజు.
ఉమ్
దాంట్లకు అడ్మిషన్స్ కోసం మాట్లాడమన్నడు మమ్మల్ని ఆ సారు.
ఆ
ఒక నెల రోజులు అయితే మాట్లాడినం, తర్వాత నెల రోజులు మాట్లాడిన తర్వాత ఇంకో టెన్ డేస్ మాట్లాడండిరా అయిపోతదిగా అని అన్నడు.
అవు
మాట్లాడినం తర్వాత ఇంతసేపు అడిగినం డబ్బులు అడుగితే ఇచ్చిండిగా.
ఇచ్చిండా?
ఉమ్
ఆహ ఎంతచ్చిండే?
నాలుగు వేల ఐదు వందలు అ
ఇద్దరికీ గల్పా వేరువేర?
వేర వేరు
ఎన్ని మాట్లాడిర్రు, ఎన్ని మాట్లాడిర్రె?
వాళ్ళోక లిస్ట్ ఇత్తరు.
ఉమ్
ఆ లిస్టు లో ఒక్కొక్క విలేజ్ ఊరు వాళ్ళది ఉంటది గా, గవర్నమెంట్ స్కూల్ పోరగాళ్ళు
ఆహా ఆ ఓ
అంటే వాళ్ళు తెన్త్ అయిపోయింది ఇగ, ఇంటర్ కి మా కాలేజీ రాండి, మేము ఈ కాలేజ్ నుంచి కాల్ చేత్తాన్నం. మా దాంట్ల ఈ గ్రూప్స్ ఉన్నయి
ఉమ్
ఫసిలిట్లు ఉన్నయి, ఫుడ్ మంచిగ ఉంటది అని చెప్పేది మాట్లాడాలె.
ఉహు
ఫస్టె అందరికీ చేయాలే, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ వాళ్ళందరికి రోజుకొక్క ఊరు వాళ్ళకి చేయాలె.
ఆ
చేసిన తర్వాతకి మళ్ళా దాంట్ల రానని కొందరు అంటరు. కొందరు డిప్లమ ఏత్త అంటరు.
ఆ
ఒకసారి ఐ టీ ఐ యో, ఒకేషన్ల్ చేత్త అంటరు గదా.
హ్ము
వాళ్ళ నెంబర్లు కొట్టేయాలిగా వాళ్ళకి చేయద్దు మళ్ళా.
అవునా
ఉమ్ ఇగ పాజిటివ్ గా రివ్యూ ఇచ్చిన వాళ్ళకే జెయ్యాలే వొ వొత్తం అన్నట్టుగా మాట్లాడినా తర్వాత చెప్తం అన్నట్టుగా మాట్లాడినా.
హ్మూ
ఫస్ట్ అన్నీ జెయ్యాలే ఎవళు మంచిగ మాట్లాడిన్లో వొత్తా అన్నట్టు మాట్లాడిన్లో మళ్ళ ఫస్ట్. కాడ్నుంచి మళ్ళా వాళ్ళకే చేసుకుంటూ ఉండాలే.
అవునా
ఊ అట్లా చేశినం ఇగా చాలా రోజుకు
ఊహు
ఒకా ఇద్దరు ముగ్గురూ పొయిన్లు దానికి ఇద్దరు ముగ్గురు పొయిన్లు.
అవునా
పిచ్చిలేసింది. హ్ము ఊ
ఊహు
కొందరు తర్వాత అంటే ఇది రాతరుగా ఎమ్ సెటు.
ఊ
దాని రిజల్ట్నున్ బట్టి కొందరు వత్తరు ఇగా. అయిపోయినంక ఒకవేళ ఇట్ల రిజల్ట్ రాకపోతే. దీట్లోకి వత్తరు అప్పుడు దీనికి ఇటు ఫోన్ జేశిన్లు గదా ఒకసారి కాలేజ్ చూశి వద్దాం అన్నట్టుగా. పొయ్యి చూత్తరు ఇగా అట్లా. కానీ మాట్లాడినన్ని రోజులు పిచ్చి లేశింది. అంటే ఏమైంది తెల్సు గదా ఇగా
అంటే నీకు తెల్వదా
నేను తెల్సు మేం తెల్సు అంటే మేమూ ప్రైవేట్ హాస్టల్ ఉన్నాంగా అప్పుడూ.
ఆ
కాలేజీ పోయేటప్పుడు ఈ కాలేజీ ముందు నుంచే పోతే చూత్.
మనకు మ్యాథ్స్ చెప్తడు గణితం చెప్తడు చూశినవా ఆ సారు.
కాదు ఆయిన గాదు
ఆయన గాదా
వామ్మో ఆయిన అసలు మనిషే గాదు.
అంతేనా
హ్మూ
ఎందుకే
మేమూ ఇన్విజిలేషన్కి పోయినంగా.
ఆ
ఇన్విజిలేషన్ కి పోతే రాండి రా రాండి రా అన్నడు పోయినం మేమూ అదేమో ఐదు రోజులు పోయింది నేనేమో రెండు రోజులు పోయినా.
ఆ
ఫస్టు దానికేమో ఐదు రోజులు పోయినందుకు నీకు రెండు వేలా ఈతు పంతొమ్మిది వందలా ఎంతనో పడతయి అని చెప్పిండు.
ఆ
అయితే నిజమే అని మేము అనుకున్నం గవర్నమెంట్ నుంచి పడతయటా. ఎన్ని రోజులయినా ఇగ కుడతటలేడు
ఆ
డబ్బులు ఇంకా వడలేదు పడలేదు అంటాన్నాడు అడుగితే మొన్ననేమో ఇగ ఇద్దరికి కలిపి పదహారు వందలు గో ట్టిండు ఇద్దరికి గలిపి ఏడు రోజులకి పదారు వందలు
అయ్యో
అయితే ఇంత తక్కువ ఎట్ల సరిపోవుగద సార్ అంటే ఇది పై నుంచి అంతనే పడ్డయిరా ఈ కావాలంటే నేను రెండు మూడు వందలు కలుపుతా అని అన్నాడు
ఆ
అడ్జస్ట్ చేసుకోండి అని అన్నాడు అయితే అది మెసేజ్ చేసి అడిగింది సార్ సరిపోవు ఇవి ఒక రెండు మూడు వందలు కొడతా అన్నారు కదా అవి కొడతా అడ్జస్ట్ చేసుకుంటాం అని అన్నది అది మెసేజ్ పెడితే చూసి కూడా రిప్లై ఇయ్యలేదు ఇగ
అవునా
అయినేరు ప్లేత్తలేడు ఒకసారి నువ్వు కూడా మెసేజ్ చెయ్ నే ఒక్క దాన్ని చేత్తే ఎట్లాంటది నువ్వు గూడా చెయ్యి అని అంటే నేను గూడా మెసేజ్ జేసినా
నాతో మాట్లాడినను మీ దోస్తుకు చెప్పినావా
ఊ
నాతో మాట్లాడినావని మీ దోస్తు తో చెప్పినావానని ఈ మద్
ఆ ఆ చెప్పినా
ఊహూ మంచిదానివి
ఎందుకొద్దా
మోక్షమానే
ఏమో చెప్పినా ఇగ మధ్యానం ఫోన్ చేసింది కాసేపు మాట్లాడడానికి
ఏమని చెప్పినావు నేనే నేనే చేసి చేయమన్నా అని చెప్పినావా ఇంకా
హీ శ్రావ్య ఖాళీగున్ ఛీ ఆమె ఖాళీగుందట ఫోన్ ఏమన్నదని చేసినా ఇగ నాకు జేబు ద్ది గాట్లేదన్న ఎన్ని కంప్లీట్ చేసినావు అని అట్లా దాని గురించి అడి
ఉమ్ బా ఇంత సక్కని తల్లివో బంగారు తల్లివి నవ్వయితే ఆమెకి ఏం తెలుసు
ఆ మనమున్నగా ఏమైతది
ఆ ఆ అంతే అంతే
కాదా జోగ్ అంటే నార్మల్ గా మాట్లాడి మాట్లాడి అట్ల చెప్పినా
అ ఇంకో నేను ఆడికనుకుంటునే తరవాతకి చెబ్దామా
ముందు చెప్తే అయిపోవుగా మరి సరే తీ ఇప్పుడు తెలిసిందిగా ఇంకోసారి చెప్తున్నా ఏం చెప్తానన్ ఏం ముచ్చట చెప్తానా నేను మర్చిపోయినా
మీ సార్ మచ్చట చెప్తాన్నావ్
ఆ అట్లన్నడు
ఊ
సరిపోవు అంటే చూషి కూడా రిప్లై ఇయ్యలేదు నువ్వు కూడా చెయ్యి అంటే నేను కూడా చేసినా
అ
ఇగ చేసిన తర్వాతకి సార్ నేను ఇక్కడ నుంచి నా పేరు ఇది మేము ఇద్దరం ఇన్విజిలేషన్కి వచ్చినాం కదా మాకు డబ్బులు సరిపోసారు మీకు కొ ఇంకా టూ త్రీ హండ్రెడ్ కొడతా అన్నారు కదా కొడితే అడ్జస్ట్ చేసుకుంటాం ఇద్దరం అని చెప్పితే అ సేమ్ సూషి కూడా రిప్లై ఇయ్యలేదుగా
అవును
అట్లున్నది ఇగ ఆయనను ఏం అనేటట్టు లేదు
ఉ హ
ఉమ్ ఇగ అర్థమయింది అసలు పోయి పిలిచినప్పుడు కూడా అసలు వాల్యూ లేకుండా అన్నట్టుగా పిలిచిండు అందరు ఎవ్వరు రాన్నప్పుడు అప్పుడు మమ్మల్ని పిలిసిండు లాస్ట్ కు
అగో
ఇప్పుడు ఒక పది పదకొండు గంటలకు నైటు వత్తర రా ఇన్విజిలేషన్ కానీ
అవునా
ఉమ్ అప్పుడు కరెక్ట్ పిలిచింది కానీ మొన్న సప్లి కి ఒక రోజు పోయినాం ఇంప్రూవ్మెంట్ కి
ఆ
అప్పుడు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చెత్తే నేను మా అమ్మమ్మవాళ్ళ ఇంటికాడ ఉన్నా
అవునా
నేను రాను అని చెప్పిన అయిపోయేది గానీ నే వత్త అని చెప్పిన
ఉహు
మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇల్లు దగ్గరనే కాని అంత నైట్ ఎవరు పోతారు ఎనిమిదిన్నర వరకే మన కాలేజీ కాడ ఉండాలట
అవునా
ఉమ్ ఇగ నేను మూడు గంటలకే లేసిన నాకు నిద్ర ప అట్లే నైట్ అంత వేస్ట్ గా వస్తా అని చెప్పిన ఇట్లా పోవాలి ఇప్పుడు రిస్క్ అని ఇగ తర్వాత మూడు గంటలకి లేసినా అప్పుడు బస్ ఏముంటది ఉండదు మూడు గంటల దాగా అటునే ఉన్నా మల్ల డ్రెస్సు ఆధార్ కార్డు అన్ని ఇంటి కాన్నె ఉన్నాయి డబ్బులు
ఆ
ఇగ ఆటో మాట్లాడుకొని మా ఇంటికి వంద రూపాయలు అట ఇంక అప్పుడు అంత పొద్దున ఎవ్వలు రారు కాబట్టి వంద రూపా పాలు అడిగిండు మా ఇంటి పక్కనయననే అది మా అమ్మమ్మ అడిగోచ్చింది ఉమ్ నాకే మూడు నాలుగు వందలు ఖర్చుయినాయి ఆ రోజు
ఆ
అట్లుంనాది ఆయ ఇచ్చేది ఒక రెండు వందలు కూడా కాదు
ఆ
హ
ఏ కన్నయా
మరి ఇంకా ఒక్కరోజు తీయలేదు ఇంప్రూవ్మెంట్ కి ఇద్దరం పోయినాం ఒక్కొక్క రోజు ఇత్తడో అవి ఇయకుంట ఉకుంటాడో
ఆ
చూడాలిగా
హా
మళ్ళీ ఇంకా వాటిలాగ ఏదు చే చేదురండి రా అని అడుగుతాండట మన దోస్తుని పోదమని అంటంది ఇప్పటికే అవసరం లేదు అసలు ఆయన మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు పోవాలీ ఆయనను నమ్మి అప్పుడు ఒకసారి వెంది కదా అది
హ ఆ
అప్పుడు కూడా ఇస్తా ఇస్తా అని అప్పుడు కూడా ఇయ్వలేదట
అవునా
హుమ్
మరి ఇగ అసోంటోని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి దొరకరా ఆమెకు
అవును మనకు విలువనన్నా లేదు డబ్బు అట్లా విలువ లేకపోయినా డబ్బులు కూడా ఇత్తలేడు కరెక్ట్ గా ఎందుకు మనం పోవడం ఇంకా వేరే పని ఉన్ ఇప్పుడు ఫస్ట్ దాకా ఇత్తనే అంటడు పోయినంక ఇయ్య ఇగ ఇతిక్ ఇయ్య అని కూడా చెప్పాడు ఇగ రెస్పాండ్ కాడు ఫస్ట్
ఆ
ఇయ్య అన్నట్టుగానే కదా ఇగ రెస్పాండ్ కాపోతే ఏం దాన్ని అటేనే చేసిండట అప్పుడు
ఉహు మాఆయనను చుత్తేనైతే నా కోపం మొత్తందే
ఎందుకు
అసలు నా మీద జాలే చూపించట్లేడు ఇహీమ్ ఇప్పుడు ఆ గా ఇక్కడ బయట ఆడుకుంటాదని నేను లోపలికి వచ్చి బయట కూర్చున్నా దాన్ని తీసుకుపోయి మెచ్చులుకొనిచ్చి నాకు ఉప్పఏప్పిపోవుడెంది నువ్వు
హుహుం
అమాలు తీసుకుంటా మంచిగా అయిందట నేను తిడితంటే నా బిడ్డ మంచిగా అయ్యింది డాడీ నీకు సరేనే మరి ఆ ఇంకేం జెత్తన్నావు
చెప్పాలే ఏం లేదు కాలి ఇంతసేపు దాకా మా తమ్ముడు బుక్స్ కొనుకొత్తే అట్టలు ఏసిన
ఓ స్టార్ట్ అయిందా మీ పిన్నికి ఇగ అల్లరి
ఉమ్ లేదు ఇగ హోం వర్క్ రాసుకున్నారు బయటికి వెళ్ళు ఇగ స్కూలు పోయి వచ్చినంక ఇక ఎక్కువ టైం ఉండదులే
మధ్యాహ్నం అన్నం తినంటే తినలేదు ఇప్పుడు ఆకలితనట్టుంది మా ఆయనకు
ఉమ్ సరే నీ మరి బాయ్ ఇగ
ఇహ